ఆ చెప్పండి ఆయ్ ఎవరిదీ
ఫోన్ పగిలిపోయిందండి మాదీ సో అది మేము ఆర్డర్ పెట్టాము. ఫోన్ ఒచ్చింది కాకపోతే మా ఊర్లో ఉంది. మా ఊర్లో నుంచి నైట్ బస్కేస్తే రేపు మార్నింగ్ ఎళ్ళి తీసుకోవాలి మేము.
అయ్యో అవునా! ఆ అంటే మీ నెటివ్ ప్లేస్కు పెట్టారా ఏంటి అడ్రసూ?
మ్మ్ మ్మ్ అంటే వాళ్ళు ఏదో బజాజ్ కార్డ్ ఉంది బజాజ్ కార్డ్ ఉన్న వాళ్ళు అ క్కడే దీసుకోవాలి ఇంకా ఎందుకంటే ఫింగర్ ఫ్రింట్ కావాలి ఓనర్ మీద మేము ఉన్న వాళ్ళది. సో అది ఇక్కడ అవ్వదు కదా మళ్ళీ ఆ వాళ్ళు ఇక్కడికి రావాల్సోచ్చిద్ది, అందుకే అక్కడే కొని ఇక్కడికి పంపిస్తున్నారు. ఆ
కదండి కొనొచ్చు ఏదైనా సరే దాని మీద మ్మ్ హ్మ్ ఇంకా ఏం జేస్తున్నారు?
చెప్పాలండి
అదే ఉందండి ఎందుకో నాకు ఎలా సరిపోద్దు నుంచి ఏం తినపోద్దు కావట్లేదు బ్రేక్ఫాస్ట్ కూడా చెయ్యలె, లంచ్ కూడా చెయ్యలే ఇంకా ఏం తినబుద్ధి కావట్లే ఎందుకో ఆకలైతాంది కానీ ఏం తినాలనిపిస్తలేదు ఆ చీ నేను అట్లా పెట్టుకున్నా ఫల్తూ అన్నీ త లే తలకాయ ఇవన్నీ అబ్బో నా వల్ల కాదు నేను ఎక్కడ పెట్టుకుంటా నాకు ఉన్న నా స్ట్రెస్ స్టడీ అంటే మొత్తం స్టడీ మీదనే ఉంటుందన్నమాట పర్సెస్ మీద పెట్టుకొని మరి అంత డీప్ అయ్యాక సీన్ లేదు ఒకప్పుడు ఉండేది ఇక ఒకటి జరిగాక కొన్ని ఇన్సిడెన్స్ తర్వాత మొత్తం మారిపోయానన్నమాట మనుషుల మీద పెట్టుకునే హోప్స్ కంటే స్టడీ మీద పెట్టుకుంటే కనీసం మనకు లైఫ్ అయినా బాగుంటది అనేసి ఫిక్స్ అయ్యాను మా బెంగనే కాదు కానీ ఎందుకు అసలు ఆకలైతాలేదు మ్మ్ ఎందుకు అంటే వన్ వీక్ నుంచి ఇట్లే ఉంది అసలు ఏం టేస్ట్ అనిపించలేదు తింటంటే కూడా మరి లో ఫీవర్ ఉందంటే నోట్లో కూడా లేదు స్టమక్ పెయిన్ అయితాంది కడుపు నొప్పి లేదు రేపు అత్తారింటికి వెళ్ళాలి అబ్బా తలకాయ నొప్పి అంటే మొహరం రేపు సెవంత్ డే అంటే రేపు వస్తా అని చెప్పిన అమ్మా వాళ్ళకి
ఓకే అంటే ఇప్పుడు మీరు మ్మ్ వేరే ఊరు నుండి వెళ్తున్నారు అంతేనా
అంతే
మ్మ్
ఇప్పుడు ప్రజెంట్ అసలు అయితే నేను హాస్టల్ వెళ్తా అని చెప్పిన ఆ హాస్టల్ వెళ్ళడానికి ఉండే వర్ ఒక వర్కున్నది కంప్లీట్ కాలే అన్నమాట ఆ అది ప న్ లేదు పర్టికులర్ పర్సన్ ఆ పర్సన్ ఉంటే వెళ్దాం అనుకున్నా ఆ పర్సన్ లేక ఇగ నేన్ మమ్మీ వాళ్ళింట్లే పోయిన
ఓ
ఇప్పుడు మా హస్బెండ్ కి తెలిస్తే మళ్ళీ వాళ్ళు గొడవ చెస్తారు అనేసి ఏంటిదంటే చెప్పలే అన్నమాట నేను
ఉ ఉ్
అక్కడ నాకు దెల్సి ఈ మంత్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంటా మాక్సిమం థర్టీ లోపు ఉంటానండి నా హాస్టల్లో అదే చూస్తున్నా
ఓకే
కానీ హాస్టల్ ఉంటే ఎమ్మాటే వన్ మంత్ ఇట్లా కంప్లీట్ అయిపోతుంది అసల్ మనీ మళ్ళీ అరేంజ్ చేసుకువంటే పిచ్చి లేస్తు స్తుంది అరేంజ్ చేయడానికి డాడీకి ఏంటంటే టైంకి శాలరీ రావ్ గదా వచ్చిన అది మరి సేవింగ్స్ అయితే అసలు ఒక్క రూపాయి కూడా ఆగదు
ఆ
ఏమైనా జాబ్ చేస్ద్దామంటే మా హస్బెండ్ ఏమో అవసరం లేదు నువ్ స్టడీ కోసం ఎళ్లావ్ స్టడీ చేసుకొని జాబ్ అది ఇది అంటే ఏమోద్దు ఇంట్లోచ్చి కూర్చొ అంటున్నాడు
ఉ
నాకేమో టైమ్ మేనేజ్ కాదు మళ్ళీ జాబ్ కెళ్తే గుడా అదే చూస్తున్నా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నా కూడా టై పింగ్ ఉంది కాకపోతే నాకు టైపింగ్ రాదన్నమాట అది అంటే సిస్టర్ వాళ్ళ కావాలి కదా మన చేతులో ల్యాప్టాప్ కావాలంటే మళ్ళీ దానికొ ఫై ఖర్చు నాకు ఫస్ట్ సెమిస్టర అంటే రీసె అ ఒక త్రీ మంత్స్ అలా ఖాలిగుండె మొన్నర్ దాకా కంప్యూటర్ కోచింగ్ పెట్టారన్నమాట మా ఊర్లో అత్తవారి ఇంటి దగ్గర అక్కడ ఎలా ఉంటే టైపింగ్ క్లాసెస్ మళ్ళీ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కంప్యూటర్ ఇంకోటి ఏదో పెట్టారండి మొత్తం ఫోర్ పెట్టర్ కోర్సెస్ నేర్చుకోవడానికి దానికి అంటే అ ఈ టైమ్ నుంచి ఈ టైం వరకు అనేసి ఫోర్ సెషన్ డివైడ్ చేసారు దానికి
ఆహా
టీవినింగ్ ఫైవ్ వరకు అంట ప్లీస్ ఫ్రీ అంటే ఫస్ట్ ఏంటిదింటే ఫామ్స్ ఫిలప్ చేశి ఫైవ్ హండ్రెడ్ కట్టాలం ఇంకా వాళ్ళంతకు మించి ఒక్క రూపాయి తీసుకోరు ఆ ట్రైనింగ్ అయిపోయాక వాళ్ళు అ సర్టిఫికెట్ ఇస్తారంట బెస్ట్ కదా ఆపర్చునిటీది అసలు అయితే నే చెప్పిన మా హస్బండ్ కు మర్ ఇంకేంటి నాకు ఇప్పుడు ఎట్లా హాలిడేస్ న్నాయి కదా మరి నేను ఎళ్తాను అంటే ఆయనుండి నువ్వు త్రీ మంత్స్ దాకా అక్కడుండచ్చావు హస్టల్లో మళ్ళీ ఇప్పుడు ఎళ్తాంటే సాయంత్రం పొదునుంచి సాయంత్రం అక్కడే ఉండాలి వన్ టూ అవర్స్ దొరుకుతది నీతో టైమ్ మాకు మళ్ళీ వన్ మంత్ తర్వాత వెళ్ళిపోతవ్ ఎందుకు అవస రమ వద్దు అన్నారు ఇప్పుడేమో నేను ఇంట్లో ఉండి కూడా ఏం జస్ట్ వండడం తినడం ఇంటి పని చేసుకోవడం ఖాళీ కూర్చోడం అదేమో ఎల్లుంటే నాకు కనీసం స్కిల్స్ అన్నా వచ్చేయి కదా
నిజమే
అబ్బా నాకి ఇప్పుడు వేరే దగ్గర కంప్యూటర్ నేర్చుకో అన్నాడు అంటే అక్కడ కాకుండా మొత్తండి మొత్తం ఎందుకు ఒక టూ త్రీ హవర్స్ ఉండేట్టు చూసుకో అన్నాడు వేరె దగ్గర వెళ్దామంటే అక్కడ కంప్యూటర్ కోచింగ్ చెప్తాండు కానీ ఒక సిస్టమ్ కి ఫోర్ ఫైవ్ మెంబర్స్ అంట హలో అయితే వాళ్ళకి ఒకటి ఒక హవర్ క్లాస్ ఒక హవరేమో ట్రైనింగ్ అంట అట్లా అంటే ఒక్కొక్కరి కి ఎంత టైం పట్టుది అసలు పట్టదు గూడా కరెక్ట్ గా టూ మెంబర్స్ గూడా జేయలేరు వాళ్ళు జేస్తుంటే మనం జూడాలి మనం చేస్తనే గదా మనకు వచ్చేది నేనేం జేసిన ఏం వద్దు ఉండని ఇగ అని వల్ల కాదు అది మీరు డిగ్రీలో అవన్ని నేర్పీయలేదా అండి లే అంటే నాది సా సైన్స్ బ్యాగ్రౌండ్ కదా అండి కంప్యూటర్ వాళ్ళకైతే నేర్పిస్తరు
ఓకే ఓకే
చురుక్కునే అంటే ప్రాక్టికల్ అప్పుడు నేర్పించారంటా ఆ ల్యాబ్ వర్కు ఉంటది కదా అప్పుడు తీసుకెళ్ళి చేయించారంట కొన్ని వర్
ఉమ్
మాకు అదేం లేదు మాకేమి కెమికల్స్ యాడ్ చేయడం అది కట్ చేయడం ఇది ప్రి
మీది ఏ స్పెషలైజేషన్ అండి
డిగ్రీ అదే పీజి గూడా అదే
ఆ
ఉమ్
అందులో త్రీ సబ్జెక్ట్స్ ఒక దానికి ఏమో బాట్ని కైతే స్టెమ్ మాడిఫికేషన్ దానికి కనుక్కోవాలి ఎట్లా రూట్స్ ఎట్లా ఫామ్ అయితయ్ ఎందుకు వస్తాయి ఆ డిసీస్ రాకుండా చేయాలంటే ఏం చేయాలని దాని మీద చేస్తాం మళ్ళీ ఫుడ్ సైన్స్ ఏమో పిక్కిల్స్ ప్రిపేర్ చేయడం అంటే మన రెడ్ వైన్ చేయడం మళ్ళీ క్యాబేజ్ ది ఒక పికిల్ ఉంటది అన్నమాట సార్ ప్రోట నుంచి పికిల్ లాంటిది అది ప్రిపేర్ చేస్తాం కెమిస్ట్రీలో ఏమో కెమికల్స్ తయారు చేయడం అది అలా గడిచిపోయింది డిగ్రీ ఏ నేను చేయనండి నాకు షేతగాదు అది ఎవరు దింటరండి ఇప్పుడు అంటే రెడ్ వైన్ ఎవరు దాతరు ఇంట్లో మరి తాగరు మనోలైతే ఉమ్ అయితే పికిల్స్ ఇదండి మన ఎట్లా చెప్పాలి సర్కాటన్స్ ఒకటుంటది అది కొరియాదో ఎక్కడదో నాకు గుర్తు కూడా వస్తలేదు అక్కడది వీరు ఏం తింటారు ఏం తినరు క్యాబేజి ఎవరు తినరు మా ఇంట్లో దాని పికిల్ ఎవరు దింటారు
ఉమ్ హూ చెప్పారా అండి
తినేటోళ్ళ కైతే చేయొచ్చండి తినని వాళ్ళకి తీసుకొచ్చి ఖర్చు పెట్టి కష్టం అంతా టూ త్రీ హవర్స్ చేసి ఎందుకు వేస్ట్ అది ఇగ నాకైతే ఏ ఆ క్యాబేజ్ క్యాలిఫ్లవర్ జేస్తా సారీ క్యాబేజే ఆది చేస్త అంటే నాకైతే ఏడుపు వచ్చింది నాకు అసలు క్యాబేజ్ నచ్చదండి దాని స్మెల్ ఇంకా కాదండి మేడం అంటే అందరూ చేయాలనేసి అందరికి ఇంతింత పీసు కట్ జేసి ఇచ్చింది అది కట్ జేయడం కాకుండా ఇంకా దరిద్రం ఏందంటే దాన్ని సాల్ట్ యేసి కలపాలి చేతులతో చేతులతో కలపాలి మొత్తం అంటే అట్ట కలిపితే మొత్తం మొత్తం దాని వాటర్ వస్తది అన్నమాట క్యాబేజ్ ది ఆ వాటర్ సపరేట్ చేయాలి క్యాబేజ్ సపరేట్ పెట్టాలి. పెట్టాక క్యాబేజ్ మొత్తం ఒక గ్లాస్ జార్ల యేసుకోవాలి యేసాక దాని పైన నుంచి మిరియాలు ఉంటయ్ గదా మిరియాలు మొత్తం మన చేతితో దంచాలి దంచి పొడి పొడి చేసి అది ఆ క్యాబేజ్ లో జార్ లో నా క్యాబేజ్ లో మిరియాల పౌడర్ వేయాలి యేసాక ఈ మిగిలిపోయిన వాటర్ ఉన్ ఉంది కదా అప్పుడు దాన్ని పైనుంచి వెయాలన్నమాట క్యాబేజ్ మొత్తం ఏసాక ఏ సి అదన్ టైట్ కంటైనర్ కట్టేసి దాన్ని గాలిపోకుండా పెట్టాలి దాన్ని
ఉమ్
అది ఇగ నేన్ క్యాబ్ ఏమి కలిపినందుకు మొత్తం మా స్మెల్ అయితే తిందాం అంటే నాక్ అసలు అన్నం తినబుద్ధి కాలే తెల్సా ఆ స్మెల్ కి అయ్యో అ అమ్మలు అలాంటి అయ్యో లేదండి అంటే పచ్చి పచ్చి కూరగాయలు అయితే మనం కలిపుతే కొంచం స్మెల్ వస్తది కదా అది ఆ కూరగాయాలయి అది అసలు నేను నా లైఫ్ లో ఎప్పుడు తినలే అది కా అది ఒకటి అయిపోయిందా మళ్ళీ నేను పాత హాస్టల్ ఉండే అన్నమాట కొత్త హాస్టల్ రాకముందు అక్కడ క్యాబేజ్ పకోడీ చేశారు అయితే ఆ నాత పట్టున్న రూమ్ మెట్ ఆమే అక్క బాగుంది అక్క టేస్ట్ చూడు అన్నది. అయితే అన్నా కదా నేను అతి తినను రా కొంచెం చూడు అక్క నచ్చపోతే పడేయి అన్నది. నేనేం చేసిన జస్ట్ పకోడి మాత్రమే కొరుకిన్నా క్యాబేజ్ కొరుకుండా నచ్చింది టేస్ట్ అయితే అదేం చేసందింటే ప్లేట్ ఇంత ప్లేట్ సగం ప్లేట్ తీసుకొని అదాని క్యాబేజీస్ పడేస్తాన్నా పకోడీ తింటున్నా ఆ అయితే మా ఆంటీ వచ్చి వార్డెనాంటీ అదే ఏం తినడం అమ్మాయి ఫ్రీ అంటే నాకు క్యాబే నచ్చదాండి అంటే మధ్యల వద్దు కదా అంటే ఒకటి బాగుంది అంటన్నా అంటే నువ్వు నువ్వు చేసేది ఫుడ్ సైన్సె కదా అన్నది అవును అంటే నువ్వే చెప్పాలి ఎంతినలో ఏం తినొద్దో నువ్వు తినకపోతేగా మేము ఎవరిని నమ్మాలమ్మా అన్నాది.
ఊ
అంటీ నాకు అన్నీ తెలుసా ఆంటీ కానీ నాకు నచ్చయి కూడా తినాలంటే నా వల్ల కాదంటీ అని నేను హా అంటంది. ఏదో అంటే ఇప్పుడు చికెన్ల నుంచి మనం బోధిస్ ఎట్లా ప్ర అక్కడ పడస్తాము క్యాబిజ్ ఎట్లా పడుస్తుంది పకోడీ తింటుంది. పిచ్చి పిల్ల పిల్లకి ఎవరని చెప్పండమ్మా అని అంది అట్లా జోగ్జేసింది అన్నమాట అంటే చాలా బాగుండేది మాతో హ్మ్ లో కానీ పకోడీ బాగుంటుందండి క్యాబేజీ అప్పుడు ట్రై చేశాను నేను ఫస్ట్ టైం నాకు ఇంకా ఆనీయన్ పకోడి బాగా ఇష్టం ఆనియన్ పకోడి చాలా బాగుంటది ఇంకా టేస్ట్
అవు
ఆ అనేనట్టుగా ఈ బడ్జి తినలే కాని చిప్స్ తిన్న అనమాట చేయించుకోండి ఇంట్లో మమ్మీతో కాని అక్కతో కాని చెల్లితో కాని ఇక చెల్లనే చే చేయాలి చేస్తే
ఆ
దానికి దానీ ఆ అది మా ఇంట్రెస్ట్ అన్నమాట కుకింగ్ అంటే నికి అదేందో నాకు అర్థం కాదు నాకు తినడానికి ఏడిపో వస్తది ఇంకా వంట చేయాలంటే మాత్ ఇగ సచ్చిపోత నేనైతే ఆ
సరే అండి ఉంటా
ఓకే అండి బాయ్